లో
హాయ్ అండి
హాయ్ చెప్పండి
ఎం చేస్తున్నారు
ఏం లేదండి మీర ఏం చేస్తున్నారు చెప్పండి
ాలీ అండి తిన్నారా
మ్ తినలేదండి తినాలి ఇంకా
ఎం క పదకొండు అవుతా రావడానికి అవుతుంది ఇంకా తింలేదా అండి
కొంచెం లేట్ అవుతదండి మీము తినే సరికి
అంటే మీరు టైమ్ టు టైం తినారా అన్నం ఎప్పుడు
అహ టైమ్ టు టైమ్ తినవండి మేము
అది టైం టు టైం తినకపోతే ఆరోగ్యం బాగుంటదా చెడిపోతది కదా ఆరోగ్యం
అంతే అండి నేను వన్ కి తింటా మార్నింగ్ తినను
అంటే మార్నింగ్ మరి ఏం తింటారు అన్నానికి బదులు
కొంచెం గట్టి మాట్లాడండి
ఆహా మార్నింగ్ ఏం తింటారు అన్నానికి బదులు అంటున్నా అన్నం తినకపోతే
మార్నింగ్ అసలే ఏం తినమండి
మార్నింగ్ అసలు తినకుంటుండోదండి ఏదో ఒకటి తినాలి కదా మార్నింగ్ అంటే అన్నానికి బదులు ఏదన్న ఒకటి పండ్లు లేకపోతే పాల్ పాలుా తాగుతర
మీల్కా
మ్ పోద్దున లేవగనే అన్నం తినాలండి మధ్యాహ్నం ఉన్ను సాయంత్రం మధ్యాహ్నం తినకపోయినా ఏం కాదుగాని ఎందుకంటే మనం నైట్ మ నైట్ తింటాం తిన్న తర్వాత మొత్తం స్టమక్ మొత్తం ఎటీ ఉం టది కదా ఏం ఉండదు కదా కాళి కడుపు
మ్ మీరేం తింటరండి
ఏంటండి
మీరెం తిన్నారు
అ నీను అన్నం తింటా అండి మార్నింగ్ ఇగ అప్పుడప్పుడు టిఫిన్లు చేస్తాం కాబట్టి టిఫిన్లుచేస్తాం మ్
మార్నింగ్ ఎం కర్రీ అండి మీది
మాది ఈ రోజు బెండకాయ అండి మీద్ మ్ మ్ మీదెం కర్రీ అండి
మాది దొండకాయ్
దొండకాయ్ కర్రీనా ఇంక మీరు ఏమన్నా పచ్చళ్ళు గిట్ల ఏమైనా తింటారా అండి టమాట పచ్చడి
టమాట పచ్చడి గోంగూర
ఇంకా నిల్వ పచ్చళ్ళు ఏమైనా పెడ్ త్తరండి మామిడికాయ గిట్ల మీ అమ్మ వాళ్ళు
ఆ మామీడికయ పచ్చడ పెడుతం మావిడికాయ్ ఉసిరికాయ్
ఓ ఉసిరికాయలు ఇప్పుడు దొరకవు కదా అండి అవి చలికాలంలో ఎక్కువ దొరుకుతాయి కదా
అహా ఉసిరికాయ చలికి కాలంలనే మా వాళ్ళు పెడుతారు
ఓ
ఇంకా ఉన్నది ఉసిరికాయ పచ్చడి
ఇంకా ఇన్ని రోజులు ఉన్నదా అండి వామ్మో ఉమ్ ఉ
చాలా ఏడుత్తరు పుట్టినప్పుడే.
ఉమ్ సమయం చెప్పండి
మీరే చెప్పాలి.
ఉమ్ బుక్స్ గిట్ల చదువుతరా అండి మీరు? బుక్స్ బా చదువుతారా అంటున్నా? ఆ
బుక్స ఎక్కువ చదవలేదు.
ఆటలు ఆడతారా మరి, ఏముంటాయి మీ అలవాటు ఏంటిదండీ?
అల్వాటా
ఉమ్ అవును అంటే బుక్స్ చదవడమా, మాటలాడడమా, ఇంకేదన్నా? వర్క్ పని చేసుకోవడమా?
ఆటలు ఆడడం, వర్క్ చేయడం
ఇ ఏ ఆట్లాడతరండి?
కబడ్డీ, క్కొ క్కో
రన్నింగ్
ఉహు రన్నింగ్ చేస్తరా మీరు?
ఆ రన్నింగ్ అంటే అది గేమ్ కాదు గనీ, ఉత్తిగా అట్లా టైం పాస్.
అంటే మీ చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉంటారా ఎక్కువగా? ఆడుకునేవాళ్ళు యవరు ఇంకా వాళ్ళతో టైమ్ పాస్ ఐతదా మీకు మంచిగా?
ఆ
ఏం మూవీ చూస్తారు మీరు ఎక్కువగా?
మూవీస్ అన్ని చూస్తానండి, ఉమ్ కామెడీ, హర్రరు అన్ని చూస్తా, ఇంగా బాగా భయమేసే మూవీలు అయితే చూడను.
హోర్రర్స్ ఏం చూడరా మీరు?
ఆ ఎక్కువ భయమేసెటి అయితే అస్సలు చూడనండి. ఉమ్
అంబూలి మూవీ చూసారా మీరు?
నేను చూల్లేదండి అది.
ఎందుకండి?
ఏమో నా తెలవదండి ఆ మూవీ గురించి.
ఇప్పుడు చెప్త చూడండి, మీక్ అర్దం చచ్చిపోతా డై మీర్
ఆ అంత భయంకరంగా ఉంటద అండి ఆ మూవి?
ఎంత భయంకరంగా ఏం ఉండదు.
ఉమ్ మరి సస్పెన్స్ ఎక్కువ ఉంటందా?
ఆ సస్పెన్సే ట్విస్టులు బాగుంటయి అందులో.
ఎక్కువ సస్పెన్స్ ఉన్నా గుడ నాకు చూడబద్ది కాదండి, ఎందుకంటే అందులో వచ్చే మూవీ సౌండ్లకి భయం అయితా అంతది, సస్పెన్స్ ఇత్తాంటె ఉమ్ ఇంకా మీరు కాంచన, గంగా మూవీ లాంటివి చూసారా?
ఆ చూసినమండి.
నేను కూడా చూసనండి
అవి బాగుంటాయా అ మూవీస్
ప్పి
హ్
ఇవే అండి
కాంచన గంగా
ఓ బాగుంటాయి అండి కామెడీ ఉంటది మళ్ళీ హర్రర్ ఉంటది మంచిగా
హ్ ఫస్ట్ హాఫ్ కామెడి సెకండ్ హాఫ్ సార్
ఆరేరు
హర్రర్ కంటే కామెడీ మంచిగా ఉంటంది అ మూవీలా
తే కొంచెం హాగరు చూడాలంటే భయంమవుతుది ఫస్ట్ టైమ్ చూసినప్పుడు భయంమయి వచ్చిందండి. ఒకసారి తర్వాత ఇగా మంచిగానే ఏం అనిపించలే కదా తర్వాత చూసినప్పుడు
అందులో భయంమేమి ఉండదండి
అంటే ఒకసారి సౌండ్స్ వ చి ఒకటే సారే వస్తది కదా దయ్యం స్టార్టింగ్ లో ఎంట్రీ అప్పు అప్పుడు ద్యమంట్రి అప్పుడు అప్పుడు భయం అయితది కొంచెం అంటే ఫస్ట్ టైమ్ చూసినా కూడా ఒక భయం అనిపించింది. ఆ తర్వాత అనీపియాలే అసలు దయ్యం రివిలు అప్పుడు కొంచెం ఉంటంది కదా టెన్షన్ తోటే తిత్తరు కదా అండి టెన్షన్ చాలన్నట్టు హ్ అంటే మీరు ఎప్పుడు కొంచెం కూడా భయం అనిపియా లేదా మీకు అంటే నెక్స్ట్ ఏమయితది ఎప్పుడోత్తది ఎట్లా ఎట్లా అని
భైమాండ ఏమి ఉన్నాదండి. కామన్ చూడడామే
ఉహ్ ఇంకా మీరు ఎక్కువ హార్రర్ మూవీస్ చూస్త రా కామెడీ చూస్తారా
కామెడీ చూస్తాం హర్రర్ అన్ని
అంటే కామెడీ అంటే మీకు ఎట్లాంటి కామెడీ ఇష్టాం అండి ఏ మూవీ లాంటి నచ్చితయి
కామెడీ అంటే ఇప్పుడు మన కొన్నీ వెంకీ వెంకీ మూవీస్ తెలుసా
హ్ చేస్తా వెంకటేష్ హీరోగా మూవీస్
హ్ ఆ హీరో మూవీస్ మంచిగా కామెడీగా ఉంటాయి.
కామెడీ బాగుంటది ఆ హీరోది
ఉ ఆ హీరో యే ఇష్టం ఎక్కువ
అవునా ఏమో ఎక్కువ చూస్తారండి. ఆయన ఆ హీరో ఏ మూవీస్ ఎక్కువ చూస్తారండి. వెంకటేష్ వి
అన్ని కామెడీ గా ఉంటాయి వెంకటేష్ ముూవీస్ అంటే కామెడీ
కొన్ని కొన్ని అహ్ అంటే ఒక దృశ దృశ్య మూవీ ఉంటది కదాండి అది కొంచెం కామెడీ ఏమి ఉండదు దృశ్యము మూవీ అన్నీ మొత్తం సస్పెన్స్ మూవీయా చూసారా అండి మొత్తం
చూడాలే అండి దృశ్యము
అవునా అంటే ఆ సినిమాలో మొత్తం కామెడీ ఏమి ఉండదండి వాళ్ళు అంటే వాళ్ళ అమ్మాయి చుట్టూ ఒక అతను పడితే వాళ్ళ ఇంటికి వస్తాడు అతను ఓచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఉన్ను వాళ్ళ కూతురు కలిసి అనుకోకుండా అతన్నీ చంపేస్తారు సంపేస్తా ఇ హీరోకి తెలుస్తది తర్వాత అతన్ని పాతీ పెడతారు దొరక ఇగ పోలీసులకు దొరకకుండా చాలా ప్రయత్నాలు చేస్త రూ ఆదే మూవి అట్లాంటివి గూడా మంచిగనే ఉంటాయండి.
వా ఉవా హలో
ఆ చెప్పండి మీర ఏదైనా ఏప్ ఉహ్ ఉన్న మీర ఏదన్నా మూవీ గురించి చెప్తారా. పెద్ది మూవీ జూసారా అండి. మీరు
ఉహ్ పెద్ది మూవీ జూసి
ఉహ్ ఎట్లా అనిపించింది పెద్ది మూవీ మీకు
పెద్ది మూవీ అంత ఇంట్రెస్ట్ ఏం లేదండ్.
అవునా మేము కూడా చూసామండి అంటే మంచిగానే ఉంది మూవీ కపోతే లాస్ట్ కొచ్చేసరికి కొంచెం బాగా అనిపయలేదు.
ఆహా
చీను
గివెబలా బాగ్ అనపిలే మూవీ లాస్ట్ కు
అసలు మంచిగా అనిపయలేదండి అంటే ఒక హీ లోనే క్రికెటర్గా కుస్తీగా మళ్ళీ రున్నర్గా.
చీమగే దాకంటే హీరో ఆ కాలుకి ఇచేసుకోవడం
తుందండి కొంచెం మీ దగ్గర మంచిగా పెట్టుకొని మాట్లాడండి.
ఒక్క నిమిషం లైన్ ఉన్ హలో
ఆ చెప్పండి.
ఓకేనాండి ఇప్పుడు
పోచమ్ మా వోళ్లంతా సైకో
ఏం జేస్తారని అంతగానమ్
సైకో పనులనలన్ని హలో
ఆ అవునా అంటన్నాండి.
సైకో అంటే సైకో కదా ఎట్లా అంటే ఉత్తిగ అంటున్నా.
హు
ఏంచేస్తార్లే మరి ఇప్పుడు తిన్నారా అన్నం.
ఇన్నాం పొద్దున్నే
ఏ కర్రీ
బెండకాయ కర్రీ బెండకాయ ఫ్రై కర్రీ కాదు ఫ్రై జేసాను ఉహ్మ్
బెండకాయ ఫ్రై మీది.
ఈజీంట్ మీది దొండకాయ కర్రీ యేనా ఫ్రై యేనా.
ఆ దొండగాయ్ కర్రీ.
కర్రీ బు బావుంటదండి. ఫ్రై అయితేనే కొంచెం మంచిగా అనిపిత్ తే దొండకాయ లేకపోతే కర్రీ లా వండితే కస్ కస్ మంటది గదా.
ఉహ్ దొండకా కర్రీయే యండి.
అవునా ఉహుహ్ మీకు వచ్చా అండి. వంటలు ఎప్పుడైనా ట్రై చేశారా.
నాకు వంటలు రావండి మీరు అసలు వంట వండుతారండి మీరు
నేను వండంది మా ఇంట్లో ఎవరు తింటారండీ చేసేదే నేను కదా
ఉ మరి మా ఇంట్లో నేను ఎందుకు వండుతా అండి
అబ్బాయిలు కూడా ఈ కాలంలో చేస్తున్నారు కదా అండి అన్ని కొంతమంది ఇంట్లో కూడా చేస్తారు కర్రీలో డడం హెల్ప్ చేసినట్టు మళ్ళీ ఇగ అంటే ఇప్పుడు జాబ్ పర్పస్ వెళ్ళినప్పుడు బ్యాచులర్గా ఉన్నప్పుడు వాళ్ళు చేయడం నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఉ అట్లా అడిగాను
బ్యాచలర్ అంటే అది వేరు
అంటే మీరు బ్యాచలర్ అయినప్పుడు నేర్చుకుంటా అంటారా
ఆ
ఉహు
బాచులర్నియితే
ఏమైతే ఇక మీ జాబ్ అయ అంటే మీది స్టడీ అయిపోలేదా అండి జాబ్ చేస్తే బ్యాచలర్ ఉండరు కావచ్చు అంటే దూరంగా వెళ్ళి చేస్తే అవునండి
ఆ
ఏం చదువుతున్నారండి
మాది ఇప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయాను
కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా అండి మరి మీరు ఇట్లా డేస్ను లేకపోతే హాస్టల్లోనే ఎట్లాంటది హాస్టల్ కాలేజీ ఇంకా స్టార్ట్ కాలేదా అండి మీకు హస్టలు మీ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరులాలదా ఎందుకు వాళ్ళు ఎవరు రాలేదా హాస్టల్ కి మీ ఫ్రెండ్స్ ఎవ్వరు
ఆ ఫ్రెడ్స్ అల ఇంకా పోలే
ఉ ఇంకా నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఏంటి అండి ఏం చేస్తారు ఇంట్రెన్స్ ఏమన్నా రాస్తారా బీటెక్ చేస్తారా
ఆ
ఉహు
ఇంట్రెస్ట్ అనా అండి మీకు బిటెకి ఏ గ్రూప్ తీసుకోవాలి అనుకుంటున్నారు అందుర
కంప్యూటర్ సైన్స్
కంప్యూటర్ సైన్స్ ఉంటందా అండి అల్లా
ఆ ఉంటది తెలియ
నాకే బీటెక్ అందులో ఏమేం కోర్సులు ఉంటేతెలిదండి ఒక రెండు మూడే తెలుసు సఏసిఏ ట్రిపుల్ ఈ ఉంటదని ఇంకా కొత్తగా ఇప్పుడు ఆర్టిఫ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని ఇవి తెలుస అంతే అండి